హలో నమస్తే అండి నమస్కారం ఆ బాగున్నామండి మీరు బాగున్నారా ఉ బాగున్నామండి మీ ఇంట్లో బాగున్నారా
ఆ బాగున్నామండి తిన్నారా
ఆ తినం మీరు తిన్నారా ఆ తిన్నామండి ఏం చేస్తున్నారు ఏం చేయలేదండి మీ ఇంట్లో ఎంత మంది ఉంటారు. నేను బాబు మా ఆయన మ్ హు మీరు నేను బాబు పాపా
అవునా
హు మొత్తం నలుగురం ఉంటాం. అవునా ఏ చేశారు వంట మేము వంట వచ్చి ఈ రోజు చికెన్ చేసుకున్నామండి. అవునా చికెన్ లోకి చపాతీనా లేదండి.
రైస్
పలావ్ రైస్ చేసా ఆహా మీరేం చేసినార్ తీర్వాత రైస్ అంటారే అదా ఆ ఆ ఆహా మీరేం చేసారు.
మేము ఈ రోజేమో ఆఫ్టర్నూన్ ఎగ్
ఫ్రైయ్ను రైస్ చేశామండి. మ్ ఒకసారి చెప్తారా నాకు ఎగ్ ఫ్రై ఎలా చేసారు.
మేం చేసిందడే ఎగ్ ఫ్రైయ్య
మ్ మ్ ఆ ఎగ్స్ బాయిల్ చేసి ఫస్ట్ మ్ ఉడికిన తర్వాత పెట్టేసేది. అవున్లేండి. మరి ఆయిల్ పెనంలోకి పోసిన తర్వాత కొద్ది
గ పసుపు
పసుపు కారం ఉప్పు వేసి నూనెలో అవున్లేండి మనం ఉడక పెట్టిండే గుడ్లు ప్పు బొప్పి వల్చిన తర్వాత దానికి స్క్రాచెస్ పెట్టేది. మ్ హు ఆ తర్వాత అవి నూనెలో వేగనిచ్చేది బాగా మీ
మీరు అలాగే చేస్తా
చేస్తారా అట్ల చేయాలనుకున్నప్పుడు అవునం అవునండి మేము అలాగే చేస్తామ్. మీరు ఎన్ని ఎన్ని గుడ్లు చేస్తారండి మీకు కి ఇంట్లోకి ఎన్ని సరిపోతాయ్ మేము సిక్స్ అండి ఎక్కువ అవునులేండి. సరిపోతాయండి మీకి ఆ సరిపోతాయండి త్రీ మెంబర్స్మే కదా అవునవున్లేండి బాబు బాగా ఇష్టంగ బాబు బాగా ఇష్టం ంగా తింటాడా అవునండి బాబుకి బాగా ఇష్టం కోడిగుడ్లంటే అవునవున్లేండి. మీ పిల్లలు బాగ తిం టారా ఆ తింటారండి మా పిల్లలు కూడా మ్ అట్లా బాయిల్ చేసిన తర్వాత కోడిగుడ్డు కలర్ చేంజ్ అయ్యే వరకు ఆయిల్లో హీట్ చేస్తాము. అవున్లేండి. ఆ తర్వాత నార్మల్ గా మసాలా యాడ్ చేస్తాం కదా అవున్లేండి అదే కొబ్బరి పొడి కొద్దిగా తెల్లవాయలు కొత్తిమీరా అవున్లేండి. కొద్దిగ టమోటా మ్ హు కొద్దిగ ఎర్రగడ్డ అవున్లేండి. కొన్ని మిరియాలు ఇవన్నీ మిక్స్ చేసి పేస్ట్ లాగా అవున్లేండి మళ్ళీ సప్ సప్రేట్గ తిరువాత పోపు దింసులన్నీ వేస్తాం కదా ఆ అవన్నీ వేసి మసాలా బాగా ఉడికిన తర్వాత గుడ్లు వేస్తామండి. అవున్లేం
ఇలాగే చేస్తారా
అవునండి. మేము కూడా దాదాపుగా ఇలానే చేస్తాము. మ్ హు మొత్తం మేము కూడా ఇలానే చెస్తాం. ఇది పొడి కూర అని అంటుంటారు కదా అదే అయితే ఊర్కనే కోడిగుడ్లు పగలు కొట్టి చేస్తారు కదా అవునండి అవును అది ఎలా చేస్తారు రండి మీరు మేము ఫస్ట్ వచ్చేసి కొద్దిగా ఆయిల్ పోసుకుంటామండి ఒక ప్యాన్ లో దాంట్లోకి జీలకర ఆవాలు తర్వాత వచ్చేసి కట్ చేసుకున్న పచ్చిమిరపకాయకాయి తర్వాత వచ్చేసి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ రెండు బాగా ఫ్రై చేసేసి దాంట్లోనే డీప్ ఫ్రైయా అవునండి. అవును ఆ మనకి ఆ ఉల్లిగడ్లు వచ్చేసి మనకి బంగారు కలర్ లో మారే వరకు ఫ్రై చేస్ కోవాలా అవునులేండి బిర్యానీ లేకి వేస్తారు ఆ ఆ అట్ల అంత కాదు దు కొద్దిగా ఒక రకంగా ఆ లైట్గా ఆ తర్వాత వచ్చేసి దాంట్లోకే కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని బాగా మనం మగ్గించాలి ఆహో తర్వాత మగ్గిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత మనం ఎగ్స్ ని అదే కోడిగుడ్లని బ్రేక్ చేసుకోవాలన్నమాట
అవునులే అంటే ఆ జొన్నాను వయటకు ఉంటది అది మొత్తం కలిపి వేస్తారా
స్తారా ఏమన్నా సపరేట్ లేదు లేదండి రెండు కలిపేస్తాం ఎగ్ ఎగ్గ అట్లనే బ్రేక్ చేసి వేసేస్తాము అవన్లెండి తర్వాత వచ్చి ఇంకా కొద్దిసేపు మూత పెట్టేస్తాం అనమాట దాని మీీద పెట్టేసి తర్వాత దాన్ని తీసి మనం చిన్న చిన్న పీసెస్ గా ఆ మనం గరిటతో అనుకోవాలన్నమాట గరిటతో అనుకుంటు చిన్న చిన్న పీసెస్స్తూ అవునవునండి అవి కల్ దీప్ తీప్పుతూనే ఉండాల లేదంటే అల్లానే అది ఆడుగంటుతుంది అనమాట
ఆ
పిల్ల మాది అతుంది కదా అవునండి అవును అట్లా ఇంకా లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర్ ఏ స్
గారు
కొద్దిసేపు అవునండి కొద్దిసేపు మూత పెట్టుకొని దాన్ని మగ్గించు కోవాలి తర్వాత దాంట్లోకి చపాతి గాని పరోట గాని అట్లా ఏదైనా బాగుం టుందండి దాంట్లోకి కాంబినేషన్ ఆ తి న్ టారండి మా పిల్లలు మా ఫ్యామిలీలో చికెన్ తిం టాం ఎగ్స్ తింటాం మటన్ తింటాం
ఉమ్ హు
ఆ తింటామండి ప్యూర్ వెజా అంటే ఎక్కువ ఇష్టపడేదండి ఆ రెండూ అండి డి అది ఇది రెండు ఆ ఆ మామూలుగా ఆదివారం అట్లయితే నాన్ వెజ్ తెచ్చుకుంటాము అవ్న్లె ఇంకా మామూలుగా అవునవును అవును మా ఆయన అలాగే మా పిల్లలు ఇంటి దగ్గరే ఉంటారం డి
ఉమ్
ఉమ్ మీరు అండి ఇంకా అండి ఏం చేస్తారే మేము అంతే అండి ఇంటి దగ్గరే ఉంటాము ఉంహు పెళ్ళిలు చేస్తారు కదా అండి అవునండి అవును ఆ పెళ్లిి కూతుర్ని చేస్తారు కదా అది ఎలా చేస్తారు చెప్పన్ డి ఓకసారి మా సైడ్ అయ్ పెళ్లిికూతుర్ని కానీ పెళ్లి కొన్నిసార్లు హాల్దీ ఫంక్షన్ చేస్తారు కదా అవునవును అలాంటిది తరండి మామూలుగా ఫస్ట్ మనకి తోరణం ఇది అదేమంటారు పందిరీ వేసుకుంటామండి అంటే టెంకయ్ ఆ టెంకాయి టెంకాయ ఆకులతో తర్వాత వచ్చేసి ఆ మామిడాకులు అన్ని